ఉన్నావా
ఆయ్ బాగున్నావా నువ్వు నువ్వు ఎట్లు ఉన్నావ్
బానే ఉన్నా పిల్లలు ఎలా ఉన్నారు
బాగున్నారు
మమ్మీ డాడీ వాళ్ళు
అందరు బాగున్నారండి మీ పేరెంట్స్ ఎట్లు ఉన్నారు
ఆ బావుంది మమ్మీ బావుంది చెల్లి బావుంది
హ
నీకు మొన్న ఫోన్ చేస్తే కట్ చేసావ్ఎంటి నేను ఏదో ఒక బిజినెస్ దాని గురించి కాల్ చేసాను అర్జెంట్గా ఎన్నిసార్లు చేసినా కాల్ చేస్
అంటే పబ్జి ఆడతా ఉన్నా అ
నువ్వే అడ్ తున్నావా
మీ చిన్న పిల్లోడు ఆడుతా ఉన్నాడు గ
అయ్యో ఆడకూడుతుదదా
వాడ్ని ఇంటర్ లేడు అసలు ఊకా స్కూల్ అయిపోంగానే పబ్ పబ్జి ఆడుకొని కూర్చుంటా ఉన్నాడు వాడు
ఆ మరి చాలా అది డేంజరస్ జిస్కి ఇక్కడ అయితే ఒక అబ్బాయి ఆడి ఆడి ఫింగర్స్ ఇలా ఇలా ఇలా అంటున్నాయి నైట్లో లేగిసి ఎగర్ టం ఊర్కడం అలా చేస్తున్నాడు అసల్ ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు
ఎంచేస్తాంమ్ మి అట్ట అలవాట్ అయిపోయింది వాడు అసల్ తింటలేడు ఏం లేదు పబ్జి పబ్జి ఉంటేనే తింటాండు
ఎన్ని డేస్ నుంచి ఇలా
ఇప్పటికెళ్ళో చిన్నప్పటి కెళ్ళో అట్లా అలవాటు అయిపోయింది
మర ఎలా ఇలా ఆయిత్ తే మరి బ్రెయిన్ గుడా ఆ మెమరీ పవర్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు స్కూల్ లో చదివే అంతా ఐ క్కువు గుడా ఏమ్ ఉండదు
టీచర్ గుడ్ చెప్పాము ఇట్లా ఇట్లా గేమ్ ఆడుతా ఉన్నాడు అంటే మీరే కేర్ తీసుకోవాలా ఇక్కడ అయితే ఆడతలేడు కదా అంటే మీరు భయం పెట్టండి
వాళ్ళే ఏమన్నారు మరి మేడంమ్స్ ఇలా మీరు చెప్తే
ఆళ్ళు ఇక్కడ అయితే ఆడతలేడు కదా మీ దగ్గర కేర్ తీసుకోవాలా అంటే అవును కాదు చూడు కరెక్టే కదా
ఆ
ఆడేమో ఇంటలేడు అది ఉంటనే ఆ తింటాండు ఎప్పుడు పబ్జి ఆడుకుంటా పండుకుంటాండు లేస్తాను మళ్ళ ఆడతాన్ను
మర ఐస్ సైట్ కూడా ఎక్కువ వస్తు ఉత్తదికదా ఈ రోజుల్లో నైటీ పర్సెంట్ పిల్ ల్లల్ ఇలానే సరిగా ఫోన్ వాడి వాడి బ్రెయిన్ లాస్ మెమరీ లాస్ మళ్ళీ తర్వాత ఏమో వాళ్ళకి చాలా హెడ్డేక్ అండ్ సైట్ కూడా ఎక్కువ వస్తుంది
అవునూ కానీ అది ఉంటేనే వాడు వాటిలు అన్నీ ఇస్తాడు కదా
ఆ
వంటను టాబోన్ ట్యాబ్ అని అడుగుతాడు ఇప్పుడు ఏంచెయ్యాలో అర్థంమయితలేదు పైసలన్నీ అట్ట అయిపోతానాయ్ ఓల్ స్కూల్ వి ఇప్పుడు నేను టాబ్ కొన్నియాల్న
వద్దు వద్దు ట్యాబ్ ఇంకేం అలాంటి ఇంక ఎంకరేజ్ ఈ ఉన్న ఆ ఏమంటారు వాటిని ఎడిక్ట్ అయ్యిండు కాబట్టి ఈ ఎడిక్ట్ నుంచే మీరు ఎడిక్షన్ నుంచి బయటికి తీసుకురావాలి తప్ప మళ్ళీ మీరు కొత్తగా ఇలా ఏం చేయకూడదు
ఇంకోటి వాన్న ఆడుకోమంటారు ఆడుకుంటలేడు మూడు సైకిళ్ల్ ఉన్నాయి ఆడుకోమంటే ఆడుకుంటలేడు చదవమంటే చదువుతలేడు
ఆ
ఇదే పబ్జి అయితుంది కనీసం బయటికి వెళ్ళి ఆడుకోవాలన్నా కూడా లేదంటన్ను
అంటే ఫ్రెండ్స్ అక్కడ ఎవరు ఫ్రెండ్స్లు మీ పక్కన రిలేటివ్స్ కానీ నువ్వు వర్క్ చేసే వాళ్ళు పక్కన పిల్లలు ఉంటారు కదా
ఉన్నారు వాళ్ళు కూడా పబ్జి ఆడుతుర్రు అందరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పబ్జి ఆడుతుండు కదా దా
వీడు కూడా అలాగే ఎలి ఎడిక్ట్ అయింది అనమాట
సో వాళ్ళు వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటా ఆడుకుంటా ఉన్నారు
కానీ చాలా లాస్ దీని వల్ల ఇప్పుడు అర్ధం కాదు ఒక సర్టైన్ ఏజ్ వచ్చాక ఆ
ఉ ఆ ఒక పవర్ ఒకసార ఆఫ్ అయిపోయింది అనుకో
ఆ
పిచ్చి పిచ్చి చేస్తాడు వీడుగుణ ఏం చేయ అర్థం అయితే
వామ్మో ఇంత సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయ్ ప్పయాడు మరి మీ మీరు ఇప్పుడు ఎలా బా బాధపడకండి ఏదో ఒక సొల్యూషన్ ఎతకాలి ఇంకా ఇప్పుడు బాధపడెం లాభం ముందే అసలు ఫోన్ అనేది ఇవ్వకుండా ఉంటే ఇంత ప్రాబ్లమటిక్ గా ఉండకపోయేది
అది లేకపోతే యూట్యూబ్ లో రీల్ చూస్తా ఉంటాడు
ఆ
ఇప్పటికి రోజు నా నా ఇంకో ఫోన్ ఉంది అది ఇచ్చినా అది వేసుకుంటా చూసుకుంటా
మరి ఇప్పుడు స్కూల్లో ఎలా చదువు తడట మేడము మార్క్స్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎలా చెప్ తున్నాడు
అప్పుడదో మంచిగా అంటే వాళ్ళ అక్కడే ట్యూషన్ కూడా ఉంది అక్కడ పంపించేసిన ట్యూషన్
ఆ
కానీ ఇక్కడ రాంగానే అదే ఇగా బాత్ చేస్తారు ఏం చేస్తారు ఆడతా ఉన్నాడు మార్నింగ్ లేవాంగానే ము అబ్బాయే కావాలా
ఆ
లంచ్ కొస్తలేడు ఏం చేస్తలేడు
మరి ప్రేయర్ చేయండి మరి మీరు కూడా ఆ భయపెట్టండి ఒక్క రెండు మూడు సార్లు పిల్లలకి చెప్పాలి కదా మీరు గట్టిగా చెప్పకుండా ఆ ఫోన్ వదులుతలేడు అంటే ఎట్లా కుదురుతది
వాని కొట్టినం అన్నీ చేసినాం
ఆ
అయినా కాని ఇంట లేడు ఇంకేం చెయ్యాలా వ అ
మరి అసలు ఏమంటున్నాడు ఎప్పుడు ఇలా ఆ హెడ్డేక్ వస్తది మ నాకు మమ్మీ డాడీ లేకపోతే నాకు ఒక్కోసారి కళ్ళు తిరుగుతున్నాయి ఇలా ఏం చెప్పడా
అంటే చెప్తాడు మార్నింగ్ లేవంగానే నాకు హెడ్డెక్ వస్తుంది అది ఇది అంటాడు
ఆ మరి ఆడగొండి ఆ ఆడకొండిరా అని నువ్వు చెప్పాలి
చెప్పినాము అయినాకైనా ఆ లేదు నేను ఆడతా అది అంటాండు మరి హెడ్డెక్ వస్తది మార్నింగ్ లేవ్ మార్నింగ్ లేవంగానే ఒక్కోసారి వన్ ఓ క్లాకే లేస్తాడు లేషి నాకు హెడ్డెక్ వస్తుంది అది ఇది అంటడు
వామ్మో
ఆ అట్లా అయిపోయింది బంగ
ఆ నైట్ మరి సరిగా నిద్రా పోతాడా లేకపోతే నైట్ లో కూడా లెగిసి చికాకు చేస్తాడా
చేస్తాడు అట్లా ఎందుకంటే ఈ గేమ్స్ ఆడుతా ఉంటాడు కదా కెన్నో గేమ్ డౌన్లోడ్ చేస్ ఫోన్ పెట్టుకుంటాడు ముందే
ఆ మరి మీరు ఇలా ఒకసారి ఫోన్ అసలు అనేది ఇవ్వకుండా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడైనా దాసి పెట్టడం కాని
అమ్మో ఇంకేమన్నా ఉందా ఇష్టం మమ్మల్ని మమ్మల్ని మాత్రం అటుది ఆ ఏదో ఒకటి చేస్తా ఉంటాడు మమ్మల్ని చికాకు చేస్తా ఉంటాడు మొబైల్ ఏది మొబైల్ ఏది అట్లా కూడా ట్రై చేసినాం
అన్నం పెట్టకండి ఆ రోజ్ జు మరి
ఆ అయి అయినగాని ఉంటాడు కానీ సెల్లు మాత్రం గావాలా
ఆ
అది లేకపోతే కష్టం
వామ్మో మీరు ఇప్పటి నుంచి ఈ ఏజ్ ఇప్పటిసరే ఇప్పటి వరకు అయినా లాస్ అయిపోయింది మీరు బాధపడి వేస్ట్ గాని ఇప్పటి నుంచి కూడా ఇంకా దాంట్లోనే మునిగిపోకుండా మీరు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాని స్లోగా దాని బదులు ఇంకా టీవీ ఏద్ న్న మూవీ పెట్టడం లేదా మీరు మీ వైఫ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు పార్క్ తీసుకెళ్లడం పిల్లలతో కొంచెం కమ్యూనికేషన్ అట్ట స్టార్ట్ చేస్తే ఒకాల దాంట్లోకి వెళ్తడేమో ఒకసారి
లే లేదు ఇంగ హాస్టలో ఏషేస్తాం ఎందు టే ఊకా ఈ పబ్జి అన్ని ఆడి
అవును ఇది అబ్బా కరెక్ట్ డెసిషన్ బాగుంది గుడ్ వెరీ గుడ్ మీ థింకింగ్ చాలా బాగుంది ఇది ఇదైతే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్
హూమ్ అదే అనుకుంటాన్నా
ఇంట్లో ఉన్న మిమ్మల్ని మీకు భయపడాడు ఇంకా మరి టూ ట్యూషన్ కెళ్తే ఎలా ట్యూషన్ కెళ్తాడా మీరు ఎల్కిస్
ఏ లేదు ట్యూషన్ కి వెళ్తాడు చదువుకుంటాడు అక్కడ
ఆ
హోం వర్క్ కూడా ఇస్తాడు కదా అది మాత్రం జేయడు మనమే చెప్పాలి మనమే చేయ్యాల హోంవర్క్స్
ఆ మరిని మీరెన్ని రోల్ చేస్తరు అలా ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంటది
అదే కదా ఇప్పుడు వచ్చింది అందుకే హాస్టల్ లో పడేస్తే అదే సక్కగా అయితడిగా అప్పు అమ్ అయిది ఇవను
అవును అక్కడయితే వాళ్ళు ఊరుకోరు మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి కంపల్సరీ లెగాలి కూల్ వాటర్తో ఆ ఫ్రెష్ అవ్వాలి వాళ్ళు చెప్పిన రూల్స్ అ మొత్తం ఫాలో అవ్వాలి లేకపోతే కొడతారు కూడా
అంతే అదే చేస్తాం ఇప్పుడు
ఆ ఇప్పుడు ఏ క్లాసు సిక్స్త్ క్లాస్ కదా అయితే సెవెంత్ క్లాస్ లోంచి ఏయ్యొచ్చు మీరు ఇంకా
హ్మ్మ్ అదే రాసి ఇంకా లేదు ఇం ఇప్పుడే
నెక్స్ట్ మంత అదే ఈ మంత్ ఎండింగ్ మరి ఏమన్నా చదువు న్నా మరి ఎగ్ామ్స్ అప్పుడై చదువండి అని చెప్పి
ఏమో ఆడు వాడి ఇగ పబ్జి ఆడుకుంటడా కూర్చుంటాం వానికి ఏం చెప్తాం ఇగ వానికి అసలు ఇనే అసలు ఈనే స్టేజ్లో లేడు
ఆహా ఒక్కసారి మీరు హాస్పిటల్కిి తీసుకెళ్ళండి ఒక్కసారి ఏమంటారో మరి ఐ సైట్ ప్రాబ్లమ్ వస్తుందా హెడ్డేక్ మైగ్రేషన్ ఇలానే ఇం ఇంకా ఇంకా వస్తే ప్ర ఫోన్ వాడితే ఆ రేడియేషన్ కి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి ఆయన ప్రాపర్ హెల్త్ కూడా మంచిగా మెయింటైన్ చేయలేడు
ఉ ఇంకోటి మేమా ఆయని పిలిశి చెప్పినా కూడా అసలు మన మన దాషలు ఉండడు ఎప్పుడు ఫోను ఫోను ఫోను
మరి మీరు ఏమైన్నా షాప్ కి వెళ్ళమని లేకపోతే అవి ఇవి ఏమైనా తెమ్మంటే తెస్తాడా ఏమంటే
పిల్లోడు ఏం చేయడు
ఆ
ఎందుకంటే మొబైల్ ఉంటే చాలు
బాబోయ్ కండిషన్ సీరియస్ ఉంది
ఉ అందరు అట్లా ఉన్నారు ఇక్కడ
అదే అదే ఒకసారి చూపి చాలి చూపించాలి హాస్పి లేయడము స్లోగా అవాయిడ్ చేస్తే సెట్ అయిపో తారు ఇంకా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా నైంటీ పర్సెంట్ పిల్లలు అలానే ఉన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే కానీ మనం పేరెంట్స్ గా మనం చేయాల్సింది చేయాలి కదా
హ
ఆ మరి ఆ ప్రాబ్ వాళ్ళు అలానే ఉంటే మనం చూసుకుంటూ ఉండకూడదు వాళ్ళకంటే చైల్డ్ డిష్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది మనం చెప్పాలి గైడ్ చేయాలి వాళ్ళకి ఇలా ఇలా చేయ్యాలి అలా చేయాలి ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి
మ్మ్ ఓకే
ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి
మ్మ్ ఇంకేముంది
హ మరి సిస్టమ్ంలో ఏమన్నా ఆ ఎంఎస్ వర్డ్ అలాంటివి ఏమైన్నా కంప్యూటర్కి రిలేటెడ్ నాలెడ్జ్కి కొంచెంమనా ఇంప్రూవ్ చెయ్యకపోయారు
వాళ్లు వింటే కదా మనం చేపియనికి
ఆ మరి సిస్టమ్ కూడా ఓపెన్ చేయడా అసలు
లేదు హ సిస్టమ్ కూడా కాలి ఉ ఇంకా ఇంకా అందరు ఆడితే కష్టం అందులో కూడా ఇంకా పబ్జి ఇంకాై హై అయి ఉంటది అందులో ఇంకా కష్టమే అన్ని పట్టుకోవడం
ఆ ఆ స్టేజ్ దాకా వెళ్లలేదు గా ఆ థ్యాం గార్డ్ ఇంకా ఇంకా మీకు బెటరే ఇంకా
మ్మ్ ఎంఎస్ వర్డ్ అంటాడు కానీ ఏడకి వచ్చి పబ్జి ఆడుకుంటూ కుస్ టాడు
ఆ మీరేమో ఇంక ఏదో చేస్తున్నాళ్లే వర్క్ చేసుకుంటున్నాడేమో అని మీరు అనుకుంటారు
హ
ఓ చాలజిప్పు కేర్ తీసుకోండి ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు కాబట్టి మైండ్ ప్రాబ్లమ్స్ ఆయనకి కొంచెం సైట్ మైగ్రైన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకేనా హెల్త్ కేర్ తీసుకోండి
కే
కె మరి ఇంకేంటి విశేషాలు?
చెప్పాలి
ఉమ్ ద్వారికిప్పుడ ఏంలె య్యు ఈవినింగ్ గదా వర్క్ ఉంది కొంచెం
ఓకే
ఆ నేన్ మళ్ళీ కాల్ చేస్తా మీరయితే కె తీసుకోండి బబ్జీ గేమ్ నుంచి కొంచెం అవాయిడ్ చేయండి ఎడిక్ట్ అవ్కుండా ఇంకా మోర్ మ్ ఓకే బాయ్
బాయ్
ఫిల్ ఇన్ ద బ్లాంక్సు ఆ